ఎలా ఉన్నారండి
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
పర్లేదండి ఏదొ ఈ సీటీ లైఫ్ అలా సాగిపొతుంది
అవునండి ఎలా సరిపోతుందండి సిటీ లైఫ్ ఏముంటుంది బానే ఉంటుంది ఇక్కడ ఏమంటే ట్రాఫిక్
ట్రాఫిక్ ఒక్కటే కాదండి ఇక్కడా ప్రతి ఒక్ ప్రతి ఒక్కటి కలుస్తమేనండి మనం పీల్చే గాలి దగ్గర నుంచి తాగే నీరు దగ్గర నుంచి తిని నే ఆహారం దగ్గర నుండి మాట్లాడే మనుషులేదంకా ప్రతి ఒక్కటి కలిసి మేనండి కానీ మీరూ పల్లెల్లో ఆహ్ వాతావరణం గాని పీల్చి గాలిగని తినే ఆహారంగని అహ్హ్ పలకరించే మనసులు గాని ఎంతో భావాత్మకంగా ఆ బంధలతో కూడి ఉంటుంది
హ్మ్ చాట్ బాగుంటుం దండి
సపోజ్ ఒక పల్లెలో ఎవరైనా ఉన్నారంటే మనసూల మధ్య బంధాలే ఉం టాయి గనీ
హ్మ్ ఎలాంటివీ
కల్మషం అసలు పల్లె జీవనము కల్మషం తో, కూడనటువంటిది
అవునండి
అదే ఈ సిటీలో ఈ నగర జీవితం ఎలా ఉంటుందంటే అసలు ఎవరండి ఎవర్ని ఎవరు పలకరించుకుంటారండి ఎవరు ఎవరు ఎలా పోయినా పట్టించుకుంటారండి
అస్సలు మాట్లాడరండి మీ ఇంట్లో మీరు ఉన్నారు సచ్చిపోయినారో కూడా బట్
పట్టించుకొరు చాలా సంఘాటనలు చూస్తున్నాం కదండి అలా జరిగితే అలా జరిగిన సంఘట్నాలు కూడా ఉన్నాయి ఒక ఇంట్లో దాదాపు ఎవరో ఆత్మహత్య చేసుకొని చ పోతే పది పదహైదు సం పది పదైదు రోజులు ఆ ఇంట్లో నుంచి స్మెల్ హ్మచ్ దుర్వాసన వచ్చేదంక కూడా ఎవరు పట్టించు కొలేదు ఎందుకంటే ఎవరెవరి లైఫ్ లో వాళ్ళు బిజీ బిజీ అయిపోయినారు
అంటే ఉరుకులు పరుగుల జీవితంలో ఉన్నదంతే పోతవున్నారు, వస్తున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు పొ
డబ్బు డబ్బు డబ్బు డబ్బు కోసం బతికెస్తున్నారండి అదే పల్లెల్లో అలా కాదండి ఎవరికి ఏ కష్ట ష్టం వచ్చినా ఊరంతా సహాయం చేసే గుణం ఉంటుంది పల్లెల్లో ఆ వాతావరణం గాని ఆ పచ్చదనం గని
ఏమన్నా జరగని అందరు కలిసే చేసుకుంటారండి. ఇక్కడ ఏమన్నా జరగని ఎవరింట్లో వాల్ వాళ్ళు యోవర్ పనిలా ఇప్పుడు నార్మల్ గా ఫెస్టివల్స్ ఏమన్నా వస్తే వాలా ఇంట్లో వాళ్ళు చేసుకుంటారా, తింటారా ఉంట టారా అంతే కానీ మన పల్లెటూరులో హ్మచ్ మాత్రం అందరు కలవడం గని ఏమన్నా చేసుకోవడం కానీ అందరూ కలిసి ఉండడం గాని అందరూ కలిసి తినడం గాని ఇలాంటివి చాలా
చాలా బాగుంటుందండి ఆహ్ చెప్పు చెప్పాను కదా మా మా ఊర్లో అయితే నాకు ఈ ఇంటిక్ ఈ నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పాలంట్ హ్మ్ నాకు ఈ నగర జీవితం కంటే పల్లె జీవితం అంటే చాలా ఇస్టామండీ ఒక మంచి తోట. ఆ తోటలో ఒక చిన్న ఇల్లు
చాలా బావుంట
నా చుట్టూ వాతావరణం ఆ పర్యావరణంలో ఐయామ్ ఉ పెట్టలవర్ నేను ఒక జంతు ప్రేమిక్ కొన్ని నా చుట్టు పక్షులు ఆ కొన్ని కొన్ని పెట్స్
అలాంటప్పుడు అక్కడే ఉండొచ్చు కదా అండి ఎందుకు సిటీ లైఫ్
సిటీ లైఫ్ ఎందుకు అంటే ప్చ్ ఆ అ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కానీ ఏం లేకపోతే ఒక సర్టెన్ ఏజ్ దంకా మనం కష్టపడాలి కదండి. తల్లిదండ్రులకు భారం కావు కూడదు గద
అదే బ్రతకడానికి బ్రతకడానికి ఎక్కడో ఒక చోట ఇంకా
ఆ అడ్జస్ట్ అవ్వాలి కరెక్ట్ మీరు అన్నది హండ్రెడ్ పర్సంటేజ్ నిజం అందుకోసమనే అడ్జస్ట్ అయి బతుకుతున్నాం. అంతేగాని నాకు పెద్దా ఆ కళలు ఆ ఏం లేవండి అంటే కొన్ని కోట్లు సంపాదించేయాలి ఆ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టించాలి అని అనే ఉద్దేశాలు క లలు ఏం లేవు నాకు. నాకు ఒక చిన్న ఇల్లు ఆ చుట్ ట్టున్నా వాతావరణం బావుండి ప్రశాంతమైన వాతావరణం, పీస్ఫుల్ లైఫ్ ఉంటే చాలండి.
మీ ప్రాపర్ ఏంటండి. మీ నేటివ్ ప్లేస్ ఎ అంటే పల్లెటూరా అండి?
ఆ నాది పల్లెటూరు అండి, మాది రైతు కుటుంబం. మా నాన్న రైతు ఆ నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాన్ని.
అందుకేనండి పల్లె లైఫ్ చాలా బావుం టుంది అని దాన్ని అంతగా ఆస్వాదిస్త చెప్తా ఉన్నారు.
ఆ అంతే అంతేకాకుండా మీరు మీరిప్పుడు సీటీనాండి మీది నగరం?
మాదేం పెద్ద సిటీను కాదు, అలా అని పల్లెటూరు ఏం కాదండి.
ఓకే
మ్ అవునండి.
ఎలా ఉంటుంది మీ వాతా, మీ ఇంటి పరిసరాలు గాని, మీ చుట్టూర్ వాతవరణం గని ఎలా ఉంటుంది కొద్దిగా
రెండు మిక్సింగ్ ఉన్ రెండు మిక్సింగ్ అయ్యే ఉన్ ఉంటుందండి. మీరు అన్నారు కదా, అక్కడ ఎవరు పట్టించుకోరు అని కొన్నిసార్లు అలానే ఉంటుందండి. ఏమన్నా కూ ఇప్పుడ వాళ్ళు వచ్చినా, ఇంకేమోచ్చినా నాకెందుకు అనే పోయి అనుకునే మనుషులు కొంతమంది ఇంకొంత ఇం ఈసార్లు ఎలా అంటే ప్చ్ ఏ చిన్న సమస్య వచ్చినా అందరూ కలిసి దాన్ని సాల్వ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కొంతమంది. అంటే సిట్యుయేషన్స్ ని ప్రాబ్లమ్స్ని బట్టి మనుషులు అలా ఉంటారు. కొన్నిసార్లు ఏమండి చ్ మనుష్
మనిషులు
వినిపిస్తుందండి మ్ కొన్నిసార్లు ఎలా అంటే ప్చ్ అందరు కలిసి ఏమన్నా ఫెస్టివల్స్ కానీ అట్లాంటివన్నీ సెలబ్రేట్ చేసుకుంటామండి మేమందరూ. కానీ కొన్నిసార్ ఏమవు తుందంటే ఎవరి ఇంట్లో వాళ్ళు మేము చేసుకున్నామా, తిన్నామా, ఉన్నామా అంతే అలా
అలా ఉంటే ఏం బావుంటుందండి బతికేది
అండి మీరన్నారు కదా సి టి లైఫ్ పల్లె ఆ పల్లెటూరు లైఫ్ అలా ఉంటుంది ఇలా ఉంటుందిని కానీ నేన్ రెండింటినీ చూసినాను. పూర్తిగా పల్లెటూరు లైఫ్ ఎలా ఉంటుంది, పూర్తిగా సిటీ లైఫ్ ఎలా ఉంటుంది. అనేది అయితే చూడలేదండి.
నేనైతే చూసానండి పల్లెల్లో పుట్టి పల్లెలో పుట్టి పట్టణంలో పెరుగుతున్న
ఉ
ఆ కాబట్టి నాకు రెండింటిపైన మంచి అవగాహన అయితే ఉంది.
మె మీడియమ్స్ బాగా ఎక్స్పీరియన్స్ గానే ఉన్నట్టున్నారండి.
అవునండి నాకు చాలా అనుభవం ఉంది. ఈ అనుభవాలు చాలా నె పించే నాకైతే కానీ అలాని నగర జీవితాన్ని మనం తక్కువ చేసి మాట్లాడలేమండి. ఇక్కడ ఉన్న మనుషులు కాని, వీళ్ళు చాలా మంచి వాళ్ళు బట్ అదే చెప్పాను కదా.
ఉన్న
ఈ ఇక్కడ డబ్బు సంపాదించడంలో ఎవరెవరు వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ఎవరు ని ఎవరు పట్టించుకోలేకపోతున్నారు.
నండి జీవితం విలే అందుకోసం కదా అండి మనం పనిచేస్తుతోంది. తినడం కోసం, ఉండడం కోసం అందుకు వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటి సంపాదించడం బట్ మనము ఏమన్ కుంటాం. చేస్తోంది దానికోసం తిని మనుషులతో ఉండంకే కదా ఉన్నదొ ఒ కటె లైఫ్ అన్నింటిని ఎంజాయ్ చేయిలా అందరితోను
చూడండి చూడండి నేను ఒక్కటే చెప్తుానండి డబ్బు అవసరం అంతే అత్యవసరం కాదు. ఇప్పుడు ప్రాథమిక అవసరాలు, గౌన అవసరాలు అని రెండు ఉంటాయండి. ప్రాథమిక అవసరాలంటే? ఫుడ్డు, గాలి నీరు, వాతావరణం ఇవి ప్రాథమిక అవసరాలు. గౌనం అవసరాలు ఏంటివింటే టీవీలు, జల్సాలు, డబ్బు ఇవన్నీ గౌన అవసరాలు ఇవి లేకున్నా కూడా మనం బతకచ్చు.
కన్నీరీలు కావాల్సినవి లేకపోతే బతుకలెం
ఎంత సంపాదించినా గాని చచ్చేటప్పుడు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఎత్తుకొని పోరుని అందరికీ తెలుసఅండి.
కానీ కానీ దాన్ని యాక్సెప్ట్ చేయదిలేరు కదా అండి ఎవరు ప్చ్ ఎంత ఎంత అది నిజమే అయినా వాళ్ళతో పాటు వాళ్ళు తీసుకెళ్లరు అనేది వాళ్ళకి తెలిసినా కూడా స్టిల్ దాని వెనకలే పరిగెడుతన్నారు. అదే కావాల అనుకుంటున్నారు. అ
ఎందుకంటే మనుషులు ఆ డబ్బే మనల్ని బతికించగలదు అనేది ఒకటి భావిస్తున్నారు. కానీ బతికిన బ్రతుకు మనం సంతోషంగా బ్రతికినామా, ప్రశాంతంగా బతికినామా మనం మనుకున్నట్టు బతికినామా అనేది మర్చిపోతున్నారు. కొన్ని కోట్లు సంపాదించిన వేల కోట్లు సంపాదించినాం అంటున్నారు కదా. ఆ వేల కోట్ల సంపా దన్లో వాళ్ళు సాక్రిఫైస్ చేసిన సంతోషాలు ఎన్ని ఉంటాయో ఏ ఎంత టైం సాక్రిఫైస్ చేయితర్ అని ఎవరికీ తెలియదు కదా.
అలాంటి లైఫ్ మనకు దొరికేది మాత్రం పల్లెటూరులోనేనండి. తిన్నామా, తెచ్చుకున్నామా, ఉన్నామా అందరితో కూర్చొని, బయట కూర్చొని మాట్లాడుకున్నామా
కాదండి
మైలు అయ్ అయిందంటే అందరు ఒకచోట కూర్చొని ఫోన్లు ఉండవు, టీవీలు ఉండవు, ఏం ఉండవు మనుషులతో మనుషులు మాట్లాడుకునే ఉంటాయి. ఇక్కడ అంటారా టీవీలు, ఫోన్లు అసలు మన్ మనుషుల్ని పక్కన్ పక్కన ఉన్నా మనుషుల్ మనుషులు పట్టించుకోనట్టూ ఉంటారండి. ఫోన్లనే ఉంటరు మనుషులు.
అంతే కదండి ఇప్పుడు పెద్ద పెద్ద బిల్లినియెర్లు వాళ్ళు ఇప్పుడు ఒక ముఖేష్ అంబాని గురించె మాట్లాడుతాం. ముఖేష్ అంబాని ముంబై లో ఉంటే కొడుకు ఢిల్లీ లో ఉంటాడు చిన్న కొడుకు గుజరాత్ లో ఉంటాడు.
ఉమ్ ఇంగ అక్కడెక్కడ ఉందండి లైఫ్లలంతా అంటే కలిసి వండడం ఎక్కడుందండి ఇంట్లో అంటే ఒక్కా రక్తసంబంధమే కలిసి లేనప్ ఇప్పుడు ఇంగ పక్కనోల్లతో ఇంకేం మాట్లాడ్తారు అంత టైం వాళ్ళకెక్కడుంది ఇంకా
అంతే కదా అండి.
మ్ కనీ ఎంతైనా చిన్న ఇల్లు ఉన్నదాంతో సంతోషంగా ఉండడంలో ఉన్న హ్యా హ్యాపీనెస్ కోటి సంపాదిచిన్ రాదండి.
అవునండి మనం ఇష్టపడ్డ వ్యక్తుల్తో ఉండడం కంటే ఇంకేం ఏం కావాలండి చెప్పండి.
అవునండి.
ఇష్టపడిన వ్యక్తులతో ఇష్టమైన ప్రదేశంలో బతకడం కంటే ఇంకా ఇంకంతకంటే మించిన ఆనందం అసల్ ఐశ్వర్యం ఇంకొకట్ ఉండదు అనేది నా ఉద్దేశం అండి.
అదేం లేక్పోయినా బ్రతకచ్ అండీ
ఆదేం లేకపోతే అంటే ఎలా అండి.
అంటే ఐశ్వర్యము ఇంకొకటి ఇంకొకటి ఏం లేక్ ఆలోచిస్తుంటే చాలు అన్ కావాల బ్రతకడానికి కావాల్సినం త అంతే బ్రతకడానికి మించ్చినంత అవసరం లేదు.
అవ్సరం లేదండి.
ఉండడానికి ని త్యవసర వస్తువులు నిత్యవసరమైన తీర్చుకోవడానికి ఎంత ఉంటే చాలు
అంతేయండి. అంతే అంతకుమించి మనం పెద్దగా ఆశపడి టైం అంతా దానికే కేటాయించి మనం జీవితాన్ని నా నం చేస్కునే అంత ఇది అవుతే అవసరం లేదండి.
మ్
టరు మీ ఆ అనుభవాలు కాని లేకపోతే
అవును చెప్పాను కదా చెప్ చెప్పాను కదాండి నా అనుభవాలు ఎలా ఉం ఉంటుంది ఏమి అని నేను కొంచెం ప్రిఫర్ చేస్తానండి చుసాను చెప్పం కదా నేన్ రండి రండింటిని చూశానని అంతే అండి.
మీరు చక్కగా మాట్లాడారండి మీ అనుభవాలు మీ ఉద్దేశాలు కూడా నాకు సరిపడేలా నే ఉన్నాయి.
అవునా అండి థ్యాంక్యు అండి.
ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.
ధన్యవాదాలు